గుడ్ ఈవినింగ్
హలో గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ ఎలా ఉన్నారు
బాగున్నానమ్ మీరు ఎలా ఉన్నారు
మీరు కూడా బాగున్నా రా మేడం
ఇంకా లంచ్ అయి ఏమ్మా లంచ్ ప్రిపేర్ అయిందా లంచ్ చేయడం అయియందా
ఆ లేదు లంచ్
డి లంచ్ చేయలేదా మీరు
లేదు
ఆవునా అండి హమ్
ఉం
హ లంచ్ అంటే ఎప్పటి వరకు చేస్తారాండి లంచ్ మరి టైం అయిపోతుంది కదా
ఆ ఇప్పుడు చేస్తే
అచ్చా ఇంకా చెప్పు
నువ్వు నువ్వు కార్ జీర్ని ఎంజాయ్ చేస్తావా
అవునండి జర్నీలో కార్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా లాంగ్ డ్రైవ్ లో వెళ్ళడం బాగా ఇష్టము మ్యూజిక్ వినడము మ్యూజిక్ వింటూ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అంటే వెదర్ ని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వింటూ చాలా బాగుంటాందండి
అవును నేను కూడ ఎంజాయ్ చేస్తాను. కానీ డ్రైవ్ చేసే కార్ కూడా ఇంపార్టెంట్ కంఫర్టేబుల్ కార్ ఉ ఏం జత్మీ ఇంకా బాగుంటుంది
అవునండి అది కూడ కరెక్ట్ పాయింట్స్ అండి మంచి ఉండాలి కారు గూడా దాని కండిషన్స్ బాగు ఉండాలి. ఏసీ, విండో పవర్, విండోస్ అన్ని బాగా ఉంటే బాగుంటాది. ఊ
నువ్వు మాన్యువల్ కార్ ప్రిఫర్ చేస్తావా లేక ఆటోమేటిక్ కార్
ఊ మాన్యువలే బాగుంటుందండి.
అవును కాని నేను మా సం డ్రైవు ఆ మాన్యువల్ డ్రైవ్ చేయడం ఎంజాయ్ చేస్త తను కార్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది అనిపిస్తుంది.
అవును
ఊ ఆటోమేటిక్ కార్ లో కాసే టీ ట్రాఫిక్ లో చాలా ఈజీ ఉంటుంది క్లచ్ టెన్షన్ ఉండదు.
ఒరో ఉండవు గదా ఉ అదే ఇంకా
ఇంకా నువ్వు కార్ కొన్నాలి అంటే ఫస్ట్ ఏమి చూస్తావా
మనం కారు గొనాలి అంటే సేఫ్టీ చూడాలి, మన సేఫ్టీ చూసి కారు కొనాలి.
అవునా
ఊ
మైలేజ్ మెంటెనెన్స్ కూడా చాలా బాలే గదా
మైలేజ్ చూడాలి, మెయింటనెన్స్ చూడాలి ఇం ఎలాంటి ఏ
అవును లగ్జరీ కార్ అంటే చాలా మండి డ్రీమ్ ఉంటుంది కదా
అవునండి ఎవరికి ఉండది ఇంకా లగ్జరీ కార్స్ డ్రీమ్ అందరికి ఉంటుంది కానీ మన పరిస్థితుల్ని డబ్బుని బట్టి కొంచెం మన ఉ సంత్ మన బడ్జెట్ తగ్గట్ చూ చేసుకోవాలి అంతే గదమ్మా మనం వోదాన్ని బట్టి ఏదైనా ఎక్కువ ఆమ్ అంటే ఇంకొ ఖరీదయింది మంచి అయినది అందరు ఇష్టపడతారు. కనికి తానికి తగ్గట్టు మన దగ్గరే కూడ బడ్జెట్ ఉండాలి కదా
అవునవును ఇంకనే లక్జరి కార్స్ లో కంఫర్టబుల్ సీట్ ప్రీమయం ఇంటే టియర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటయి కానీ మెంటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువే
కోవ ఉంటుంది అదే మరి లగ్జరీ కార్ అంటే దానికి ఏదో మెంటెనెన్స్ బాగానే ఉం
ఎలక్ట్రిక్ కార్ ఫీచర్ అన్ని చాలా మంది అని ఉంటారు
ఊ
పొల్యూషన్ తక్కువ ఉం అంద్ది రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువ, చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి.
ఇంగ డిజల్ది, పెట్రోల్ది ఖర్చు ఉండదు అని అంటారు.
అదే అదే ఇంప్రూవ్ అయితే ఈవీస్ చాలా పాపులర్ అవుతయి.
అవునండి.
నువ్వు ఫేవరెట్ కార్ బ్రాండ్ ఏంటి?
ఆహా బిఎమ్డబ్ల్యూ.
అవునా బి ఎమ్ డబ్ల్యూ డిజైన్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మ చాలా మంచిగా ఉంది. నాకు కూడా చాలా ఇష్టం. ఛాన్స్ వస్తే ఒక్కసారి డ్రైవ్ చేయాలి అనిపిస్తుంది.
అవునండి ఉహ్ ఉ అవును.
అ
మీకు డ్రైవింగ్ వచ్చాఅండి?
అవును వచ్చండి.
హ
లాంగ్ డ్రైవ్ కి బెటర్ కార్ ఎలా ఉండాలి అని అనుకుంటావు.
లాయి ఏంటి లాంగ్ లాంగ్ డ్రైవ్ కి
లాంగ్ డ్రైవ్ కి బెస్ట్ కార్ ఎలా ఉండాలి అని అనుకుంటు ఉన్నావు.
అంటే మనకు ఈమెయిల్ ఈమెయిల్ ఉహ్
కంఫర్టబుల్ సీట్స్ అదే కంఫర్ట్ చూడాలి ఇగ.
కంఫర్టబుల్గా ఉండి మంచిగా తీసుకెళ్లడం హా స్పేస్ ఎక్కువగా ఉండి ఫ్రీగా ఉండాలి.
అవును.
ఆ అన్ని బాగా ఉండాలని చూసుకుంటాం. ఆహా
క్రూస్ కంట్రోర్లో గుడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటే జర్నీ ఎంత ఎంజాయబుల్గా ఉంటుంది కదా.
స అవును.